హలో
చెప్పాలి
హలో ఏం చేస్తున్నావురా
ఏం లేదు ఖాళీగా ఉన్నా
తిన్నావ అన్నం
తిన్నా
సినిమా పోదమా
పోదాం ఏం సినిమా
న మంచి సినిమా పోదాం ఇయ్యాల మరి ఈ వీకెండ్ ఏం సినిమా రిలీజ్ అయినాయి
పవన్ కళ్యాణ్ ది ఉస్తాద్ భగత్ సింగ్ పోదామా
ఉస్తాద్ భగత్ సింగ్ అయిపోయింది ఎప్పుడో రలీజ్ అయింది గా కాంజా రిలీజ్ అంట పోదమా మరి
కాంచన రీ రిలీజ్కి పోదాం ఇక్కడ ఎప్పుడు
పోదాం ఇగ మన దగ్గరనే సాయంత్రం పోద పోదాం పోదాం
టికెట్ ఎంత రేట్ ఎంత టికెట్ ది
టూ హండ్రెడ్ ఉంటది కదా ఫ్రీ రిలీజ్ ది కదా
టూ హండ్రెడ్ ఆ చాలా ఎక్కువుంది
మరి అంతంటావా ఫోన్ల వేసుకుందామా
తక్కువ తక్కువ రేటు కావాలి టికెటు
కే తక్కువ అంటే ఇగ వేరే దగ్గర పోవాలి
వేరే లేదంటే మొబైల్ ల
ఆడిపోతే ఆ సిగ్నల్ అటే పోతాంది రా ఇటురా రా
చెప్పు
నీ వాయిస్ కట్ ఐతాంది మొత్తం సిగ్నల్ పోతాంది ఎటైనా పోతాన్నా దూరం పోతానవా
ఎటు లేదు
మా ఒక్కడుండి మాట్లాడాలి
అయితే గాని హ్యాపీ ఉగాది
ఆ థ్యాంక్ యూ విష్ యూ ద సేం
మైంది ఉగాది ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నారా
ఇక చేసుకుంటానాం ఇగ చిన్న చిన్నగా అయిపోయినా ఇప్పుడే తినేసినాం బయటకు వచ్చేసినా
ఏమైంది పచ్చడి తాగినావా
తాగినా నువ్వు తాగినావా
ఇంకా మేం చేసుకోలే
ఎందుకుంత లేటు మరి
మాకు కొంచెం లేట్ ఐతది
ఎందుకట్ల
అన్నీ తెచ్చుకోవద్దుగా తెచ్చుకోవాలిగా
ఆహా
అట్లా లేట్ అయింది
మరి ఉగాది స్పెషల్ చికెనా మటనా
చికెనే
చికెనా మటన్ తెచ్చుకోలే ఎందుకు
మటన్ తినొద్దు చికెన్ తినాలి
అంతే అంటవా
హ్మ్ చెప్పు
ఐ పి ఎల్ ఎప్పుడు స్టార్ట్ మరి
ఐపీఎల్ మార్చి ట్వంటీ ఎయిట్
ఆహా ఫస్ట్ మ్యాచ్ ఎవరికి
ఈసారి చోర్సెస్ ఆర్సీబీ
నీ ఫేవరెట్ టీమ్ ఏంటిదో
మనం ఫేవరెట్ అంటే మనకి హార్దిక్ పాండ్యా ఫేవరెట్ కానీ, టీమ్ మాత్రం ఆర్సీబి.
ఆర్ సీ బ్యా ఆర్సీబి ఫర్ ఎవర్
కోహ్లి కోసం ఆర్సీబీ అంటనావా
అంతే కదా
అయిపోయా లేటింగ్ కప్పుడద అనుకుంటన్నాను ఈసారి
ఏది కొట్టి పర్లేదు కాబటితే ఈసారి పంజాబ్ కొట్టాలని అనుకుంటాను ఎందుకంటే వాళ్ళకి కప్పు రాలేవంకా కానీ సీజన్స్ ఆడినా కూడా కప్పు రాలే కాబట్టి వాళ్ళకి ఈసారి రావాలని ననుకుంట
పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యరా
మ్మ్ అవును తెలివదా నీకు
మారిందిగా ఫ్రీ ఫైర్ తెలివదా నీకు సరే మారింది అనుకుంటా
ఆ
అ
ఒక్క నిమిషం లైన్ లో ఉంది
ఇప్పు మాదయాత్రించ
హలో ఆ
చెప్పు ఇం కాయా ఏమను ఉందా
ఏ చెప్పాలి ఇంకా విశేషాలు నువ్వే చెప్పాలి ఏం చేస్తున్నావు డైలీ ఇ కారణండి
ఇంటికాడు ఉన్న నేను ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంటర్ ఎగ్జామ్స్ ఆ చెప్పు
అయిపోయినాయి మంచిగానే చవ అయిపోయింది కదా అన్నీ అయితే
ఇపోనే ఇపోనే
సర దస్ స
రోజ్ డైలీ క్రికెట్ ఆడదాల్ల
గ్రౌండ్ లాగా రోజు పోయి ఆడుతున్నా ఇగ నువ్ వస్తావా రేప్ ప్పనిచ్చి
అ ఇవాళ ఒస్తా రేవెందుకు ఇవాళనె వస్తా
అవును
ఎన్ని కాదరు
ఆ ఫైవ్ థర్టీకే ఆడుతారేమో స్టార్ట్ చేస్తారు ఇగ
ఫై థర్టీ యా
ఆ ఎండ గొడుతుంది కదా సమ్మర్ కాబ ఇగ
చీకటితాదిగా ఇగ మరి ఒకే మ్యాచ్కి
ఇకా ఒక మ్యాచ్ అయినా ఆడుకో పోదాం ఇంకేముంది
సరే సరే నువ్వు ఏం చేస్తావు బ్యాటింగ్ ఆ బాలింగ్
మనం రెండు బ్యాటింగ్ చేస్తాం బౌలింగ్ చేస్తాం
అలన్రా
ఆ అప్పుడప్పుడు ఫీల్డింగ్ కూడా చేస్తాం అనుకో
ఆల రౌండ్డర్
ఆల్ రౌండర్ మరి
ఈరోజు నేను వస్తా చూడు
నువ్వు బ్యాటింగ బౌలింగ
మనం అల్ రౌండరే
నాలక్కనే
నీ కంటే ఎక్కువ
తె అంటవా
చెప్పాలింగ
మ్ నైట్ ఏదనా బ్లాన్స్ ఉన్నాయా నైట్ మరి
ఉన్నయ్
ఏం ప్లాన్ సేపు
లాంగ్ డ్రైవ్ ఓదానమ్
లాంగ్ డ్రైవ్ వోతున్నావా ఎవరితో మీ పిల్లతోనా
లేద్ గొప్ప అని మా ఫ్రెండ్తోని
నేను ఎటువేళ్ళు పిలుస్తుంటే అడేపోతున్నావు కదవి ఉహు మమ్మీని ఏడిచ్చగ మరి
ఇన్విటేషను పంపుతాం కానీ అళ్ళ కాదు ఫుల్ అయిపోయింది
ఉలైపోన్ ద అప్పుడే
హు ఇయాళ కూడా వోవాలి లాంగ్ డ్రై
పోదాం తియ్ అదెంటాయి పెట్టకురా
చెప్పు బ్రదర్
ఏమ చెప్పాలి ఇంకా నువ్వే మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు లైఫ్ ని లైఫ్ లీడ్ చేస్తున్నావు మంచిగా నీటిగా